హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తు చెప్పు
ఏం జేసునవ్ కె ఎ ఇప్పుడే తిన్న
అవునా
ఆ
పోయినవ కాలేజీక్ ఉ
పోయినా పోయినా ఎలేషే ఒచ్చినా రాద్రి రాజిమ్
చెప్పు ఇంకా
చెప్పాలి ఏం చేస్తున్నావు ఇంకా ఏం చేసినావు పొద్దుటి నుంచి
ఏం చేయాలే పొద్దున్న ఏష్నా
ఊ
ఆయయినా
ఊ
ఆ ఫ్రెషప్ప్ అయ్యి స్నానం చేసి
ఆ
అట్లిట్ల తిరిగొచ్చి పండుకొని తినేసి సాయంత్రం అయేషి
ఆ
ఊ
ఇంకా జాబు
ములకా లంచు రైసు చిక్కుడుగాయ్ కూర నువ్వు
ఇప్పుడు నేను రైస్ పప్పు తిన్నా
ఊహూ
చెప్పండి ఇందాకేదో చెప్తుంట్రారు కాలేజ్ ఆ ఏదో అని
కాలేజ్ కాదు కాంచన మూవీ రిలీజ్ అయిందిగా పోయినావా అని
లేదు లేదు ఊరినుంచి ఈరోజే అచ్ చ్చినా నేనింటికి మా బాబాయ్ ది మ్యారేజ్ ఉండే
ఆహా
ఆ
చాలా మంది పోయిర్రు
ఆ
చాలా మంది పోయిరు సినిమాకి
అది కాంచన త్రీనా
కాన్ చనానే ఫస్ట్ ది ముని టూ
జా
ఆ రీ రిలీజ్ అయ్యింది
ఆహా
ఊమ్
తెల్లేదు పోవాలన్ పోతావా నువ్వు
పో అయిపోయింది రీ రిలీజ్ తర్టీన్త్ కే
ఓకే ఆ రోజు నాక్ ప్పునున్నుం పెళ్ళిళ్ళున్ న నాకు తెల్వందే తెల్వదు ఊహూ
లే గాని చాలా మంది పోరు మా ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేసిర్రు
ఆ
అదేంది ఆ కా గేటాబేస్కునీ పోయిర్రు బయస్
ఆద్ రే నేను రీల్స్ లో చూసిన
ఊహూ
ఆ అవును
థియేటర్లో ఎంజాయ్ డాన్సులు అది ఇది ఉమ్మ్
నాకు రీలీస్ అని తెల్వదు చూసిన నేను రీల్స్ లల్లాగానీ
ఉమ్మ్ రీ రిలీజే
ఉం
పోయినవేమో అనుకున్నా ఏం చేస్తలే
వంట వంట ఏం చేస్తారు ఎప్పడికి
ఇప్పుడు ఏం లేదు అదే చిక్కుడాయ కూర
ఉం
రైస్ పెట్టుకుంటే అయిపోతది మాకు ఇంకా రాలేదు వచ్చినాక పెట్టుకొని తింటాం
ఆ
మమ్మీ గిటా
మా మమ్మీ కూసుంది
ఉం
ఉహుం చెప్పాలి ఇంకా
చెప్పు నువ్వే ఆ
చెప్పిగా నువ్వే టైం ఏమైంది ఏం అడిగినారా మీరు కాలేజ్ గురించి
ఏ ఇంట్లా అడి గిన
ఆ
మమ్మీ వాళ్ళు ఇంకేం చెప్పలేరు
ఉహు
చెప్పు
చెప్ప ఉం
ఉం
ప్ప లోపు నా కాలేజ్ అయిపోతదేమో
కాలజ అయిపోయి నాని ఏమైతది లేట్ అయినా సరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసాలు
ఉం
మ్మ్
చెప్పాలీ
అయిపోతే దని
అ య జూన్లో ఇయితే ఐపుతు జన్ జూలై తే
ఉహు
సాలు ఇగ ఇడికి సదువు సదవను ఇగ
ఉహు
ఆ అ
ఏం చేస్తా
ఏదనా జబ్ చెస్ కావాలి బ ఉండదిగా చెప్పాలి నువ్వే ఇక్కడ మా సైడ్ ఉంది ఫార్మా కంపెనీ నాటుకోది
మ్మ్
మ్మ్ అన్న చూసుకోవాల
ఉహు
ఇంకా చెప్పాలే
ఏం చేస్తుది మమ్మీ కూడా
ఏం చేసాలే కాలి
కాలనా ఇకా
చెప్పు నువ్వు స్పోర్ట్స్ చూస్తావా నువ్వు
ఏం చుసాలే అసలు ఏం చూసాలే
ఆ ఇప్పుడు కాదు లాస్ట్ టైమ్ చూసినా అక్క కబడ్డీ అంటున్నా
ఆహా ఏం చూలే ఇంకా మ్యాచ్ ఒకటి చూస్తా అప్పుడో ఇప్పుడు ఒకసారి అంతే
క్రికెట్ ఆ
ఆ
నా క్రికెట్ గురించి
సో ఇగ
కబడ్డీ అంటే ఆడతాం అనుకో చూసాం అనుకో
ఇకా
చెప్పాలి నువ్వే వేట్లాయిన మారి మీ పళ్లి మీ మామా బాబాయి ద ఇకా ఇష్ట
ఆ ఫుల్ ఫుల్ ఎంజాయ్ నిద్ర లేదు అస ఏం లేదు
ఆ ఇ ఎలా పంద అదిగ అసలు ఫోర్ డేస్ నిద్రనేలే
ఉహు
నా టు అవర్ త్రీ మహ ఫోర్ అవర్స్ వరకి నిద్ర అంతే మళ తర్వాత నద్రనే
పెళ్ళిళ్ళుంటే ఎంజాయ్య బుద్ధ అయితుది
ఆ హా ఇంకొకటి హాలిడేస్ కూడాా జర కలిసి వచ్చినాయి అన్నమాట
ఆహా
ఉఫ్రైడే సాటర్డే సండే
అవును
ఊహు
వాదికు ఈ సర
ఆ
ఉగాదికి
ఉ
ఇస్తరుగా
ఆ ఇస్తారు ఎల్లుండి నుంచి రేపు ఒకటే రోజుంది కాలేజ్
ఉ పో మరి రేపు అ ఉగాదికి ఏంది స్పెషల్
ఇంకేంటి పచ్చడి ఇంకేం చెస్ త ఏం చేస్తారు ఇంకా పచ్చడి ఒకటె గా
పర్లేదా
ఆ
పూడలు అంటాం బచ్చప్పలు అంటాం
మేం పోలేలా అదే పోలేలు పచ్చడి అంతే మ్మ్
గవే ఇగ కౌసు నీసు ఏముండదు కానీ
ఇంగ
సంక్రాంతి పండుగలకైతే
ఆ ఉంత మొత్తం మోత్తమిగా ఆల్ ఇన్ వన్నింగ్ అ సంక్రాంతిర్కి
ఆ
ఉమ్
మూడ్రోజుల్ కాదు మళ్ళ ఫస్ట్ దే అన్ని కలుగుర వండుతార
హ్మ్
తర్వాత రెండు రోజులు ఉంటది
ఆ దస్రాకి కూడ తినే వాళ్ళు తింటరు కొం తమంది తినరు
దస్రకి మాక్ దస్రా కూడ గట్టిగనే ఉంటది
ఆ
యాటలే కోస్సది ఇంగమా
అవునా చెప్
హ్మ్ ఏ పండుగ మంచి యేస్ త్తరు మీ సైడు
మా సైడా నాక్ వినాయకచవితి మంచిగ అనిపిస్తది. దస్రా కూడ బానే ఉంటది ఇగ దుర్గామాత ను నుంచొ వెడుతారు కదా ఆ ఇంగ్ దస్ హా ఆ తే
ఉహు
ఆ ఒకే చెప్పాలె ముందు గే నా కిందాకా వాయిస్ వినిపియ్యలేదు
అదే నాకి ఇన్ పియ్లే
ఇప్పుడు అది ఏమంటర్ టాస్క్ ఆడ్ అయిందా కాల్ కట్ అయిందా,
టాస్క్ యాడ్ అయింది ఏంజేల
ఆడయిందా
ఆ
ఆ ఏం కాదే
తక్కువ రేటింగ్ ఇచ్చినా దానికి
ఎంత ఇచ్చిన
తిరిగి ఇచ్చిన
ఉహు
మరి వినిపియ్యలే కదా మన ప్రాబ్లం కాదు గదా
అవును
అలా అది కూడా ఎప్తరు మీ ప్రాబ్లం లేకపోతే యాక్సెప్ట్ జేస్సమని
మ్మ్ హ్మ్ అందుకే అన్ చేసినట్టురు
మ్మ్
మ్మ్ ఎన్ని అయినాయి ఇబు సిక్సా సెవెనా
ఉపుున్నైతోడు సవన్
ఆ
అదే ఇప్పుడు దాక అంతొటి సెవెన్ ఇంకా అంతొటి సేవెన్
ఉహు
అప్పుడు నీర్ పల్చింది
ఆ
తెల్లదా
ఆ అసల్ నన్ నిన్న మెన్నె కదా చెసిన చైర్లలొ
నిను కూడా చైలే మరి
మ అరం బా ర ఆనే చవనంత
బాగనే అయినయి అంటే ఒక రెండు మూడు కాళ్ళు కూడా పర్ పెట్టలేవు వాడ నావును
ఆ
అన్ని జీ జీరోలు వచ్చినయి కొన్ని
ఎన్నొచ్చినాయి సెవెన్ లు ఎన్ని వచ్చినాయి
సెవెన్లా
అచ్చ
త్రీ కరెక్ట్ అంతే
ఆ హా ఫోర్ కల్స్ పొ అట్లా పోయినాయ
మ్మ్ రెండు జీరో వచ్చినాయ్ రెండేమో ఇప్పుడు ఇట్లా తక్కువ టైమింగ్ తోటి కట్ అయిపోయింది
సరే సరే అయిందా వంట అ